హలో హలో
హలో
భువన్ చంద్ భువన్ చంద్రనా మాట్లాడేది
అవును చెప్పండి
అవునా ఏం లేదండి ఊరికనే కాల్ చేశానండి ఒక టాపిక్ గురించి మాట్లాడదామని
దేనికోసం అండి
హలో ఇలా ప్రాజెక్ట్స్ కోసం ప్రాజెక్ట్ మీద అవగాహన కోసం అండి
అవునా
మీరు మీ మీరు మీరు ప్రాజెక్ట్ చేస్తున్నారండి
ఆ నేను ఒక ఆ టిన డిజైన్ చేస్తున్నా అండి
అంటే దేనికి సంబంధించిన సాటిలైట్సా లేకపోతే సిగ్నల్ సండ్ సిస్టమ్సా దేనికి
నేను చేస్తున్నది మనం రోజు వాడే ఈ మొబైల్ ఫోన్స్ వాటికి కానీ లేదంటే అంటే ఒక ఫైవ్ జీ అనే అప్లికేషన్స్ కోసం అన్నిటికీ యూస్ చేస్తామండి
ఓకే ఓకే అంటే మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఏం టండి
నా ప్రాజెక్ట్ ఉన్న ప్రాజెక్ట్ల కన్నా కొంచెం బెటర్ ఇస్తుంది అని అంటే దానికన్నా మంచిగా పనిచేస్తుంది అనేది నా ఇదనమాట ఎలా అంటే
ఓకే
దాని మనం ఇచ్చే కరెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకు ఎంత ఎక్కువగా యూస్ చేయగలుగుతున్నామో లేదంటే
ఓకే
అద అదొకటి ఇంకొకటి ఆ ఎంత ఫాస్ట్గా మనం దేనైనా డౌన్లోడ్ చేయగలుగుతున్నాం ఒక సిగ్నల్ని కానీ లేదంటే ఒక ఏదైనా మనం ఆ సిగ్నల్ని యూస్ చేసుకొని దేనైనా డౌన్లోడ్ చేసేటప్పుడు మన మనకి త్వరగా అయిపోవాలి అది ఎంత ఎంత స్పీడ్ గా ఉంటే అంత మంచిగా ఉందని ఎలా ఫీల్ అవుతామో దాని కోసము తయారు చేసాం అనమాట ఈ నేను నేను తీసుకున్న ఏదైతే ఆ ఫ్రీక్వెన్సీ ఉందో అది ట్వంటీ ఎయి పాయింట్ ఫైవ్ ఇగ్గిగాజ్ అంటారు అది చాలా హైస్పీడ్ అనమాట కాక పోతే దీనిలో ఉన్
ఓకే
ఒక మెలుకువ ఏంటంటే చాలా తక్కువ డిస్టెన్స్ ఇప్పు ఇప్పు వైఫై పెట్టించు నం కదా ఆ వైఫైలు ఆ వై తై ఎలా అంటే మన ఇంటి వరకు వస్తుంది లేదంటే మన పక్కింటి వరకు వస్తుంది. అట్లా ఒక సర్టెన్ ఆ ఏరియా వరకు మాత్ర త్రా వస్తాది కదా అట్లానే ఈవై నేను తయారు చేసే అంటనా కూడా చిన్నగా ఉంటుంది మంచి ఏరియా కవర్ చేస్తుంది. కాకపోతే చాలా హై స్పీడ్ వస్తుంది అనమాట మన వైఫైలు అనేది హండ్రెడ్ ఎంబిపీఎస్ దగ్గర వస్తాయి వరజ్ నే తయారు చేసే ఆంటీనా అంత కన్నా ఎక్కువ ఒక థౌజండ్ ఎంబిపీఎస్ఆర్కు రావచ్చు
ఓకే
అలా అనమాట ఇంకొకటి దీన్ని ఎలా తయారు చేస్తున్నాం అంటే ఆ మాకు కూడా తెలిదు దీనికి తయారు చేయడానికి చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయ్ ఫస్ట్
ఓకే
ఆ సిఎస్ సిఎస్టి స్టూడియో అనే ఒక సాఫ్ట్వేర్ ట్రై చేశాము అందులోన మాకు అంత యూజర్ ఫ్రెండ్లీ అనిపిలేదు చాలా కాంప్లెక్స్ కాంప్లెక్స్ అనిపించింది. ఓ ఏం చేశా అంటే ఆ ఆన్సిస్ ఆ ఎలక్ట్రానిక్ డెస్క్టాప్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది హెచ్ఎఫ్ఎస్ఎస్ అంటారు. హహ హెచ్ఎఫ్ఎస్ఎస్లో ట్రై చేసాం అనమాట, అయితే అందులో డిజైనర్ అవన్నీ అయిపోయినాయి.
కానీ ఏమైందంటే అంద్ లో సిమ్యలేషన్స్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయినాయి. సో ఏం చేసినాం అంటే ఆ సిమలేషన్స్ కోసం అని చెప్పి కొన్ని పారామీటర్స్ ని మార్చి చాలా చేసినాం అనమాట.
పోందనే అవును
ముంద్ ఇంతకు ముందు ఉండే యాంటీనాస్ లో మేము చేసిన దానికి తేడా ఏంటి అంటే, ముందున్న యాంటీనాస్ ఏంటంటే ఓన్లీ ఒక యాంటీనా ఉండి, ఆ యాంటీనా పైన స్లాట్స్ అనేవి ఉండి దాని నుంచి గేన్ అనే దాని నుంచి సిగ్నల్ అనేది జనరేట్ అయ్యేది జనరేట్ అయ్యేది ఆర్ మనకి కి వచ్చేదినమాట కానీ మేం చేసామంటె అది ఒక మీడియం స్పీడ్ అయింది కాబట్టి స్లాట్స్ అంటే ఇప్పుడు ఒక కాపర్ ప్లేట్ తీసుకొని ఆ కాపర్ ప్లేట్ పైన కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకోొ కాపర్ ప్లేట్ పెడతాము సో ఆ పైన కాపర్ ప్లేట్ కి కన్నాలు పెడత్ ఆనం
ఒక ఓకేల లెక్టంగులర్ వేవ్ గైడ్స్ ఇట్లా వేవ్ గైడ్స్.
ఎలా పని చేేస్తందని చెప్పాలంటే సెంటర్ లో రోబ్ అనే ఒక ఇది ఉంటది అనమాట. మన ఇప్పుడు టీవ యాంటనాస్, టీవ యాంటనస్ కనెక్ట్ చేయడానికి లేదంటే కేబుల్ కనెక్ట్ చేయడానికి ఒక కనెక్టర్ ఉంటంది కదా దాన్ని సెమీకనెక్టర్ అంటారు ఆ కనెక్టర్ ద్వారా మనం కరెంట్ సప్లై ఇచ్చినాం. ఇప్పుడు మనం కింద పెట్టిన కాపర్ ప్లేట్ నుంచి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేది జనరేట్ అవుతుంది అది. ఉత్పత్తియిన తర్వాత ఏమవుతుందింటే? మనం ఈ కింద ప్లేట్ కి పైన ప్లేట్ కి గ్యాప్ ఉంచ్ తము కదా ఆ గ్యాప్ లోనే ఆ సిగ్నల్ అనేది ఆ అలా ప్రాపిగేట్ అవుతూ ఉంటంది అనమాట, కదులుతూ ఉంటంది లోపల సో మనం పైన ప్లేట్ కి ఎప్పుడైతే కన్నాలు పెట్టినామో లేదంటే ఆ స్లాట్స్ అనేవి ఒక ప్యాటర్న్ లో పెడతాము ఆ ప్యాటర్న్ లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ సిగ్నల్ అనేది ఆ హోల్స్ లోపల నుంచి బయటకి ఎస్కేప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ కరెంట్ మనం ఎ! ఏదైతే ఇచ్చినామో దాని నుంచి వచ్చే అంటే ఒక తీరులో లేని ఆ సిగ్నల్స్ అన్నిటిని ఆ హోల్స్ ద్వారా మనం ఒక పర్టికులర్ ప్యాటర్న్ లోకి మారుస్తున్నాం అనమాట దానివల్ల ఏమైతే! లేదంటే ఒక డైరెక్షన్ అనేది అచీవ్ చేస్తాం ఒక పర్టికులర్ డైరెక్షన్ లోనే మనం ఆ సిగ్నల్స్ అనేవి ట్రాన్స్మిట్ చేస్తా ఉంటాం అనమాట అయితే ఇది జనరల్ గా అందరూ. చేసేది బట్ నేను దీనిక్ కి కలెక్ట్ బిన్నంగా ఏం చేసినారంటే దానిపైన ఒక మెటా సర్ఫేస్ సూపర్ స్షేట్ లేయర్ అనేది ఒకటి క్రియేట్ చేసాము, అది! వేరే మెటీరియల్ లైక్ ఒక ఎలక్ చేసి తయారు చేసినాము అది వీటి మూడింటిని టచ్ అవ్వదు. సపరేట్ గా పైనుంటది జస్ట్ ఆ హోల్స్ పైైన ఉంటది కొంచం ఒక ఫైవ్ మిల్లీమీటర్ ఎత్తులు ఉంటది అది ఏం చేస్.. అంటే ఆమెె అటా సర్ఫేస్ కి మనం కింద సైడ్, అంటే ఆ మన టాప్ ఆ మన పైన పెట్టిన కాపర్ ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్ కి..
అంటే ఇప్పుడు ఈ యాంటీనాని మీరు ఎక్కడ యూస్ చేస్తారు? జస్ట్ వైఫై లాగనా?
ఎక్కడైనా యూస్్ చేయొచ్చు ఇప్పుడు మీరు. ఫర్ సపోజ్ మొబైల్ కమ్యూనికేషన్ లో మొబైల్ కమ్యని మొబైల్ కమ్యూని యాలనుకుంటే మొబైల్ కమ్యూనికేషన్స్ లో యూస్ చేయచ్చు లేదంటే ఇట్లాంటి వై మోడర్న్స్ లో చేయాలనుకుంటే యూస్ చేయచ్చు, కానీ శాటిలైట్ క్య లో యూస్ చేయలేము ఎ ఎందుకంటే నేను మీకు చెప్పా కదా ఇది ఒక షార్ట్ డిస్టెన్స్ అనమాట, ఒక పర్టిక్యులర్ చిన్న రేంజ్ లో మాత్రమే పనిచేస్తాయి, కానీ హై స్పీడ్ వస్తాయి. అదన్నమాట, శాటిలైట్కి పనిచేసేలాంటి ఏమైనా చెయ్యాలి అంటే, అది చాలా హై ఫ్రీక్వెన్సీ ఉండాలి దానికి
ఈ అంచ స్ టూల్ కాకుండా వేరే టూల్స్ ఏమన్నా ఉన్నాయా అంటే నీ ప్రాజెక్ట్ జయని ఏ
ఉన్నాయి, న్యూమరికల్ అనేది నేను ఇప్పుడు మూడు ఇప్పటి వరకు మూడు చెప్పాను అనమాట మీకు, ఒకటి సిఎస్టి స్టూడియో అనే ఒకటి ఉంటుది అది నెక్స్ట్ ఆన్సిస్ హెచ్ఎఫ్ఎస్ఎస్ అనేది ఒకటి నెక్స్ట్ న్యూమార్క్ ల్ అనే సాఫ్ట్వేర్ ఒకటి ఈ మూడు సాఫ్ట్వేర్స్ లోనే డిజైన్ చేయొచ్చు అయితే సిఎస్ సాఫ్ట్వేర్ లో డిఫరెన్సెస్ ఏంటంటే, సిఎస్స లో హై ఫ్రీక్వెన్సీస్ ఇప్పుడు మీరు అన్నట్టు శాటిలైట్ కి క్యాంటీన్ డిజైన్ చేయాలంటే దాని ఫ్రీక్వెన్సీ అనేది చాలా హై ఉండాలి, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే మన డిస్టెన్స్ అనేది ఎక్కువ కవర్ అవుతుంది సో ఆ విధంగా చూసుకుంటే సిఎస్ డి అండ్ న్యూమరిక లో ఏంటంటే ఇ ఫ్రీక్యూన్సీస్ అనేవి హై ఉంటాయి, ఇంకొక విషయం ఏంటటే, సి ఎస్ డి అండ్ న్యూమరికల్ అనేవి ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్స్, అంటే ప్రాక్టికల్ గా మనకి ప్రాక్టికల్ గా బయట అం తయారయ్యే ప్రతి యాంటీనా ఈ రెండు సాఫ్ట్వేర్ లో నుంచి డిజైన్ చేసేవే, ఆన్సస్ హెచ్ఎఫ్ఎస్ఎస్ అనేది, మనం నేర్చుకోవడానికి అన్నట్టు, ఒక స్టూడెంట్ నేర్చుకోవాలంటే దాని నుంచి నేర్చుకోవచ్చు అనమాట.
ఓకే ఓకే
అది
ఇంకా ఏమైనా ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారా మీరు
ఇప్పటికైతే దీని మీద మొత్తం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము, ముందయితే ఒక ఆల్రెడీ ఒకటి చేసి చూసాము అల్ట్రా వైడ్
అంట నా గురించ అనా
ఆ అది కూడా అ అది ఒక ఫిల్టర్ కోసమా
మరి మరి మీ మరి మీ ప్రాజెక్ట్ లో అంటే స్పెసిఫికేషన్ ఏంటి బిఫోర్ ప్రాజెక్ట్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేస్తే ఏం స్పెషీ కేషన్స్ ఉంటాయి ఇప్పుడు మీ ప్రాజెక్ట్ కొనాలి అంటే మీ ప్రాజెక్ట్ లో ఏదో ఒకటి యూనిక్
ఆ నా ప్రాజెక్ట్ ని నేను పేటెంట్ చేయడానిక్ కి ఆ నేను చేసిన డిఫరెంట్ థింగ్ ఏంటంటే నేను చెప్పా కదా మీకు ఒక మెతా సర్ఫీస్ అనేది క్రియేట్ చేస్ మని ఆ మెటా సర్ఫేస్ ఏం చేస్తాదంన్ అంటే ఆ మెటా సర్ఫీస్ అనేది ఒక సెమి కండేక్ట్ టర్ మెటీరియల్ తో చేసింది దానిక్ కి కిందన మే మేము కాపర్ ప్యాచెస్ అనేవి అటాచ్ చేస్తాం అనమాట ఆ కాపర్ ప్యాచెస్ ఎన్ చేస్తాయంటే నేను చెప్పా కదా హోల్స్ నుంచి వచ్చే ఆ సిక్ సిగ్నల్ ఉంటది ఆ సిగ్నల్ అనేద్ తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉం అది గెమిన్ కూడా తక్కువ ఉంటంది అంటే మనకి స్పీడ్ అనేది రాదు నార్మల్ స్పీడ్ లో వస్తుంటే అన్నమాట
మరి ఆంటీనాకిి పవర్ ఎట్లా ఇస్తారు అంటే సోలార్వా
పవర్ పవర్ అనేది ఎస్ఎంఏ కనెక్టర్ అనేది, కిందన కనెక్ట్ అయి ఉంటంది, మనం కిందన ఒక కాపర్ ప్లేట్ పెట్టినాం కదా ఆ కాపర్ ప్లేట్ కి అటాచ్ అయి ఉంటది దానికి ఉంటది అనమాట, ఎస్ఎంఏ కనెక్టర్ అని మనం లో కేబుల్స్ కి కనెక్ట్ చేస్తాం కదా ఒక రింగ్ ఎలాంటిది అలాంటిది అనమాట
అనీ సోలార్ సోళార్ పనల్స్ అవసరం ఉండదా
అవసరం ఏమి ఉండదు ఎందుకంటే, సోలార్ పనల్ అనేది మనకి అంత యూజ్ ఏం లేదు, అంత కరెంట్ అవసరం కూడా ఉండదు, చాలా తక్కువ కరెంట్తో మనం ఎక్కువ యూసేజ్ అనేది జరుగుతుంది
ఓకే అండి మీ ప్రాజెక్ట్ మాకు బాగా నచ్చిందండి సరే అండి బై
ఓకే అండి